హలో
హలో హలో అక్క
ఆ అక్క
ఏం చేస్తున్నావు అక్క పనైంద
ఆ ఏమి లేదక్క ఖాళీ నేను పని చేయాలి
పని చేయాల ఏం చేసావు వంట ఏం చేసావు పిల్లలు వెళ్ళారా స్కూల్ కి
ఆ వెళ్ళార అక్క ఒక బాబు వెళ్ళి ఇంకో బాబు ఉన్నాడు పని అది వంట చేయాలి ఆ వెళ్ళిండు
వెళ్ళిన ఏం కురక్క
తోటకూర వండిన అక్క ఆ తిన్నాక్క మీరు
ఆ తన్లేద అక్క తినాలే ఇ పొద్దున్న బెండకాయ కూర వండిన. పిల్లలు స్కూల్ కి వెళ్లారు పాపకు బాక్స్ ఇచ్చిొచ్చినా బాబు బాబుకేమో మార్నింగే పెడతా వెళ్ళిందా మీ వారు
అమ్మ వారు వెళ్ళిండు పొద్దున్నెల వేసి ఇక వంట వేసి బాక్స్ పెట్టి ఇక ఆయనను పంపించిన నేను ఊడ్చ చాలలి ముగ్గేసుకున్నా ఇక టీ పెట్టుకుని తాగి బాబుకు సర్లాక్ తినిపియాలి నేను పా తోటకూర పోసి వండినా ఇ నేను అన్నంనేసి ఉందిిన
ఆ నేను కూడా బాబు పాపకు బాక్స్ ఇచ్చాను అలా మూడు గంటలకు తీసు తీసుకొని రావాలి పాపని త్రీ క అయితే స్కూల్ అయిపోతుది పోయ పొద్దున్నే లేచి బిండకాయ ఉండి బ బాబు ఎయిట్ కల్లా వెళ్ళిపోవాలి తనకిక బాక్స్ పెడతా పాపకు దగ్గర కాట్టి ఇచ్చ వస్తాను మళ్ళీ తీసుకొస్తా అ
ఇక మా బాబుని ఇక్కడే ఇక్కడ దగ్గరే ఉంది స్కూల్ ఆయన కూడా ఇంకా టిఫిన్ చేసి ఇక పెట్టినా ఇక లంచ్ ఇచ్చి రావాలి లంచ్ ఇచ్చి రావాలి మళ్ళీ
లంచ్ ఇచ్చి రావాలి ఏం చదువుతుంది బాబు
ఫస్ట్ క్లాస్
ఫస్ట్ క్లాస్ అవుతుంది పాప యూకేజీ పాప యూకేజీ బాబు సెవెంత్ క్లాస్
అవునా ఏ స్కూల్
శ్రీ చైతన్య స్కూల్ బాబూ బాబూయేమో పొద్దున్న పైనాప్ ఒక పాప ఉంటది తను వాళ్ళు తీసుకొని వెళ్తారు తర్వాత మళ్ళీ ఈవినింగ్ సిక్స్ కొస్తాడు అప్పుడు మళ్ళా వాళ్ళే తీసుకొస్తారు
అవునా బస్కి వెళ్తారా
బస్కెళ్లరు పైన ఉంటారు వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళ పాప్ ఉంటది బన్ మీద తీసుకెళ్తారు మార్నింగ్ వాళ్ళు తీసుకెళ్తారు మళ్ ల్లి ఈవినింగ్ తీసుకొస్తారు
మీ సార్ వెళ్లారా
మా సారు ఆ ఎల్లారు డ్యూటీకి ఎల్లిర్రు
మ్మ్
పడుకున్నాడా బాబు
ఆ పడుకున్నాడక్క
ఏం లేది చీర చీరా వాల్ చీర పాలు చిల్లు చీర పాలు వేయాలి మిషన్ ఉంది మ్మ్ చీర పాళ్ళు
అవునా బ్లౌస్లు కుడతారా
బ్లౌజులు గుట్ట ఓన్లీ పాల్స్ ఏస్తా ఏమ డబల్ కుట్లు అవి ఏత్తా
అవునా ఎంత తీసుకుంట్రు మనీ
పాల్స్ అయితే ఫిఫ్టీ రుపీస్
మ్మ్ హ్మ్
మీతో అయితే ట్వంటీ రూపీస్ అట్లా ఇంక ఎవరో ఒకరు ఇస్తారు ఎప్పుడో ఒక్కసారి ఇస్తూ ఉంటారు ఎక్వ రెగ్యులర్గా ఏమి ఇవ్వరు కానీ ఎప్ తక్కువ మ్మ్ ఎందుకంటే ఇప్పుడు అందరికి న్నాయి మిషిన్స్
అవును అందరు ఇంటింటికి విషన్స్ ఉన్నాయి అక్క ప్రతి ఒక్కరుూ కొనుక్కుంటు టున్నారు ఇగ వాళ్ళు మనం మనం వేసుకున్న మనం మ మనం కుట్టుకున్న ఆ ఇగ డబ్బులు మిగులుతాయి కదా అని అనుకుంటాళ్లు ఇగ మిషన్ నేర్చుకో బ్లౌజ్లు అంటే రావులే కానీ ఇగ నైటీలు ఇగ డ్రెస్సులు లు ఫాల్స్ వాళ్ళ వాళ్ళ ఏస్ కున్నాం డబ్బులు అనే మిగుతాయి కదా అని తెచ్చుకుంటున్నారు మిషన్స్
మ్మ్ తప్పకుండా ఉండాల్సిందే ఇప్పుడు ఇంట్ల ఆడపిల్లలు ఉన్నారంటే కంపల్సరీ ఉంల్సిందే ఇప్పుడు ఏ చినిగిపోయినావని ఎవ్వరు అట్లా కుడతలేరు ఇప్పుడు చినిగిపోయినాయి గాని అవి ఎవరు అన్నా తీసుకెళ్తే కుడతలేరు
మన పాత బట్టలే మనం ఒకసారి వేసుకున్నా కూడా కుడతాలా కు లేరు ఏవ పాత భట్టలు కూ మేం కూడ బత బట్టదని అంటే న్నారు ఓన్లీ కొత్త బట్టలే కొత్త బట్టలే కుతా అని అంటారు
ఆ కొత్త పట్లే కొడుతున్నారు అందుకే కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా మిషన్ అయితే మామేవి కుటినా కుటకున్నా మనవి మనమన్నా కుట్టుకుంటే చాలు చినిగిపోయినావో అవోవో పిల్లలకు ఇట్లనే చీర పాల్స్ లాంటివి ఏమన్నా వయడము
మనే మిగులుతా డబ్బులు
ఉ ఇప్పుడు అలా తీసుకుంటలేదు బయటడు కుట్టేసి ఏయమంటేనే ఇంక రేట్ ఎక్కువన్నాయి మస్తు బయట
అవునవును
స
అక్కడ ఎండలు బాగడ ఆ ఆ తినిపియాల అక్క చెర్లాకు చేసి మధ్యాహ్నం దిరిపిస్తామని చూస్తున్నా పడుకున్నాడు ఇప్పుడే పాడుకున్నాడు బాబు
పడుకున్నాడు మళ్ళీ ఎప్పుడు లేస్తాడు
ఈ గంట రెండు గంటలంటేర్ తడు ఇమాలి ఎమ్మటి మనుషులు ఉండాలి అక్క ఏడుస్తాడు కేడుస్తాడు మనం పని చేసుకునేటప్పుడు బాగా ఇబ్బంది పెడుతుడు
ఉ నచ్చింది పిల్లలు అంతగా పెడతారు ఇక
ఆ చిన్నపిల్లలు ఇబ్బందైతాండి
మళ్ళీ ఎప్పుడుొస్తారు మీ ఆయినా
మా ఆయన ఊ సెవెన్ ఎయిట్ ఎ ఎయిట్కి వస్తాడుక్క
ఏం వర్క్ చేస్తారు
అది షాప్ చేస్సార్
శాప
ఉ కటింగ్ షాప్
ఉ ఉ చెప్పాలి బాబు బాబు వచ్చినాక ఏం చేస్తారు మళ్ళీ
బాబ వచ్చినాక ఇక మళ్ళీ ఆయన ఇక స్నానం చేపచ్చి ఆయనకి ఏమన్నా తినిపియాలి ఇక
మా పిల్లలు కూడా అ దగ్గర ఆగానే మమ్మీ స్నాక్స్ అ ఆకలికలి అంటారు ఇంక మళ్ళా నాలుగు ఐదు గంటల వరకు మళ్ళీ ఏదన్నా ఒకటి చేయాలి చేస్తే మళ్ళీ అప్పుడు తింటారు మళ్ళీ కిందికెళ్ళి ఆడుకొని వస్తారు ఆడుకొని వచ్చి మళ తరువాత ఇగ హోంవర్క్ ఉంటె హోంవర్క్ రాసుకుంటారు తర్వాత ఇంకా ఆడుకోనిక పడుకుంటారు ఇక ఇప్పుడు ఆఫ్ డే స్కూల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఆటలే ఆటలు ఆడుకుంటారు ద అడుకుంట్రీంగ విన్నర్ మాన్న మాట.
అవునవును ఇగా బావ్ మా పెద్దోడు చ్చి ఇగ బొక్కులడ వేస్తడు. ఇగా స్నానం చేసి ఇగా ఏమన్నా ఉంటే దిని. ఓ ఇగ ఆడతాని బోధడు ఇగా మళ్ళ సాయంత్రం ఆరింటికి ఎ ఎ వస్ త్తడు ఇగ హోం వర్క్ రాసుకుంటాడు. కొంచెం తింటాడు. మళ్ళీ పడుకుంటాడు, ఇగా ఆయన స్కూల్కి పో లేపాలిగా. పొద్దున్నే మళ్ళ ఇబ్బంది పెడతారు పెద్దోళ్ళ అయ్యేదాకా ఇబ్బందే అక్క.
ఆ సమ్మర్ ఎళ్తారా. హాలిడేస్ కి
ఆహ్ వెళ్తాం
ఉహ్మ్ ఎండలు బాగోడ్ తన్నాయ్. ఏల్ చిన్న పిల్లలు ఎండలు బాగా కొడుతన్నాయి.
అవును ఇప్పుడే మార్చిల్నే ఇంత ఎండలు కోడ్ తే ఇక మే నెల ఎట్లూం ట్టయో.
ఆహ్ ఇప్పుడ్ మస్త్ కొతున్నాయి. ఉ మార్నింగ్ పాపన్ నైన్ కి తీసుకెళ్తుంటే అసలు ఎండ సుర్రు అంటుంది. పదకొంనరకెళ్తు ఉండే కూడా బాగోడ్ తుంది. ఈ ఆఫ్డే స్కూల్స్ ఇచ్చిన కొంచెం హాలిడేస్ తొందరీస్తే అయిపోవు నెక్స్ట్ మంత్ ట్వంటీ త్రీ వరకు ఉన్నది. మా బాబుకిైతే పాపకి, బాబుకి నైన్త్ నుంచి ట్వంటీ. త్రీ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే. మంత్ ఎండింగ్ వస్తది ఇంగా ఎండాలు బాగ కొడతానయి.
ఒక మేన్ ఒక మేనే ఉంటది. హల్డస్ విలకే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాది. గంతే హాలిడేస్ అ
బాక్స్ పొద్దున్నే తీసుకెళ్తారా మీ వారు.
ఆహ్ బాక్స్ పొద్దున్నే తీసుకు తీసుకెళ్తారు. అక్ ఇంగా ఆయన పొద్దున్నే లేసి ఇగా వంట చేయాలి. చేసి ఇగా ఆయన వాటర్ పోస్తాడు. ఇగా వాటర్ పోసే టైంలో నేను ఇగా వంట చేసి పెట్టాలి. ఇగ ఆయాన సేవన్ ఎయిట్ కేల్తడ్ ఎయిటి కల్లా వంటయి. ఆ చే పిండుతాం అక్క నేనే పిండేస్
పిండితారు బట్టలు ఉహ్మ్.
త్తం నేనే పంండేస్త.
ఉహ్! ఇంకా మాది ఇక్కడ అపార్ట్మెంట్ కాబట్టి ఇంగా వస్తునాయి. పొద్దున్న నల్ళు వస్తుంటయి, నీళ్ళు చెప్తుంటారు, వాళ్ళు వాటర్ వస్తే చెప్తే వాటర్ క్యాన్ పెట్టాలే పెడతారు. వాళ్ళు లిఫ్ట్ లో పెడితే మళ్ళా మిమ్ తీసుకోవాలి. ఏదన్నా వచ్చినా చెప్తారు. అపాట్మెట్ది కాబట్టి ఇగా పిల్లలకి కింద బిల్డింగ్ల అందరు ఉంటరు కాబట్టి పిల్లలు చాలా మంది ఉంటరు కాబట్టి ఇగ ఆడుకుంటారు. ఇగ సండే వస్తేనయితే ఇగ పొద్దాక కిందనే ఆడుకుంటారు. ఒకటే పిలవాలె ఇగ తిందుర్ రండి తినడానికి పిలవాలే ఇగ పిల్లల్నీ
ఆ అవును తింటా అని అనాలి.
ఇగ ఇప్పుడు ఈ సమ్మర్ అయితే ఇంకా అసలు చెప్పనే చెప్పలే వాళ్ళు అసల్కి వినరిగా మన వాట పొద్దున్నే దిగుతారిగ ఆ బాబా అట మా బాబుకయితే ఆట అంటే ఇగ ప్రాణం చదువుకన్న ఇంకా ఆటనే ఎక్కువ ఇష్టం. హాలిడే వస్తె చాలు చదువు
ఇప్పటి రోజులయితే ఇగ ఆడుకోంది అయితే ఎవ్వరు ఉంటరు ఎవ్వరు ఉండరు కదా ఆడుకుంటనే ఉంటది ఇగ మనం బిల్చే దాకా రానే రాలు వాళ్ళు
అసల్ ఎయి సెవెంత్ ఇగ చదువుతున్న పెద్దోడయినా కానీ అస్సలు
ఏ మనకు టెన్త్ కొచ్చేదాకా ఇబ్బందే వాళ్ళది వాళ్ళకు చదువుకోవా లీ ఆడుకోవద్దు అన్నదా వచ్చే దాకా ఇబ్బందే మనకి టెన్త్ అయిపోయిందంటే ఇగ కొంచం ఇబ్బందుండదిగా ఇగ ఫస్ట్ ఇయర్ కాబ టీ ఇగ వాళ్ళే చదువుకోవాలి హాస్టల ఎస్తాం కాబట్టి ఇబ్బంది ఏం అంత ఉండదు లేండి.
మా బాబయితే ఇగ మాట అసల్ వినడు మా వోడు ఆటా హాలిడే వచ్చిందంటే హాలిడే అన్నది ఆడుకోవడానికి చదువుకోవడాని కా అని మాట్లాడతడు మా అబ్బాయి అయితే
ఆ
ఆ అట్లా